హలో అండి
హలో హాయ్ అండి ఎలా ఉన్నారు
బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్న మండి తిన్నారా
అవునండి తినంమా
ఆ తిన్నామండి ఏం తినరు
నేనా అండి చికెన్ కర్రీ వైట్ రైస్ తిన్నానండి
ఓకే చి కెన్ కర్రీ మేము పప్పు పులిహోర తిన్నానండి
ఆ అండి
ఉమ్ ఆ బానే ఉన్నావండి మీ ఫ్యామిలీ అంతా బాగున్నారా
ఆ అండి మా ఫ్యామిలీ అంత బాగున్నామండి
ఎంతమంది మీ ఫ్యామిలీలో
మేమా అండి నలుగురండి
ఓకే ఎవరవరు
నేను అమ్మ నాన్న ఒక అక్క ఉంటదండి మాకు
ఓకే మీ ఫ్యామిలీలో ఎవరేవరు ఏం చేస్తారు
మా డాడీ కార్ బిజినెస్ చేస్తారండి
ఆ
మా మమ్మీ హౌస్ వైఫ్ అండి మా అక్కకి పెళ్ళయిపోయిందండి
ఓకే పిల్లలు ఉన్నారాండీ
లేదండి ఇంకా సంవత్సరం అయిందండి
ఆ ఓకే ఉమ్ మీరేం చదుతున్నారండి
నేనా అండి డిగ్రీ చదువుతున్నానండి
ఓకే మీరెక్కడైనా మంచి ప్లేసెస్ విజిట్ చేసి మా ఇంట్లో మేము సేమ్ నలుగురం అండి ఆ మీలాగే నాకు ఒక చెల్లుంది
ఆ
ఆ తను చదువుకుంటుంది నేను చదువుకుంటున్నా మా డాడీ ఫార్నింగ్ మా మమ్మీ హౌస్ వైఫ్ అండి
ఉమ్ ఎక్కడుంటారండీ మీరు
ఉమ్ ఇంకేమండి మీరు ఎక్కడెక్కడ విజిట్ చేశారు
మేము కర్ణాటక కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ట్రిప్య్ అండి
మీకు మీకు నచ్చిన ఫేవరెట్ ఎక్కడ ఎక్స్ ఎక్స్పీరియన్స్ చేశారో ఎలా అంటే ప్రతిదీ చెప్పండి
నేనండి కర్ణాటకలో ఒకసారి కూర్గ్ కి వెళ్ళామండి మేము.
ఓకే.
అంటే అది చనా ఆ. ఎలా ఉంటది అంటే మేము వెళ్ళిన ప్లేస్ అయితే ఫస్ట్ మేము రిజార్ట్ క వెళ్ళామండి. అక్కడ నుంచి బస్సు బుక్ చేసుకుని రిజార్ట్కి వెళ్ళామండి.
ఫ్యామిలీతోన అండి ఫ్రెండ్స్ తోన.
ఫ్యామిలీతో ఫ్యామిలీతో.
ఓకే.
ఉమ్ ఇంకా మేము ట్వెల్వ్ మెంబెర్స్ అలా వెళ్ళామండి. పెద్ద ఏమంటారు పెద్ద కార్ బుక్ చేసుకుని వెళ్ళాం మేము. ఇంక అక్కడ రిజార్ట్ బుక్ చేస్. రిజార్ట్ బుక్ చేసుకున్నామండి త్రీ టైమ్స్ ఫుడ్ వాళ్ళే పెట్టారు.
ఉమ్.
ఒక ఇంకా ఇంకా మేము అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంటే ఫస్ట్ స్విమ్మింగ్. పోలు డ్రై గేమ్స్. ఇంకా రిజార్ట్ లో నార్మల్ గా ఇంకా క్లైమ్బింగ్ గేమ్స్ అవన్నీ ఉ. ఉంటే వాడామండి ఫస్ట్ తర్వాత.
మీకు.
దాంట్లోన అండి మా నాకు డ్రై గేమ్స్ లో అయితే. బురదాలో వాలీబాల్ ఆడడం నచ్చిందండి నాకైతే.
ఓకే ఎవరెవరవరు ఎవరెవరు.
మేము అంటే ట్వెల్వ్ మెంబెర్స్ ఫ్యామిలీ వెళ్ళాం కాబట్టి పిల్లలందరూ ఒక సైడ్ పెద్దవాళ్ళందరూ ఓ. ఒక సైడ్ ఆడ మండి.
ఓకే ఓకే చాలా బాగుంటంది.
అవునండి చాలా బాగుంటది. ఇంకా నెక్స్ట్. ఒకసారి నెక్స్ట్ త్రోబాల్ ఆడామ అండి ఒకసారి వాలీబాల్ ఆడాం ఒకసారి త్రోబాల్ ఆడాం. మళ్ళీ అక్కడే కబడ్డీ ఇవన్నీ ఆడామండి నెక్. నెక్స్ట్ కాసేపు ఆగాక కొంచెం అలా స్విమ్మింగ్ పూల్ లో దే. స్విమ్మింగ్ పూల్లు రైన్ డ్యాన్స్ లో పాటలు పెట్టుకొని కొంచెం ఫ్యామిలీ అంతా మొత్తం. మొత్తం చిల్యమండి.
ఉమ్.
తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంకా ఒకరు ఒక నైట్ అలా అయిపోయింది. అని ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేచి పక్కన ఉన్న వాటర్ ఫాల్స్ కి అంతా వెళ్ళాం‌. అంబే ఫాల్స్ అని ఒకటి ఉంటందండి చాలా బాగుంటది అది ఏమంటే‌. కొంచెం మనం. ఆ అది ఆ జోక్ ఫాల్స్ అండి వాటర్ ఫాల్స్.
హలో మ్ ఆ వినిపిస్తుంది.
వాటర్ ఫాల్స్ లాగా ఉంటదండి. కానీ కొంచెం కిందకి దిగాలి దిగాక. కొంచెం వాటర్ ల వెళ్తే చనా ఫ్రెష్ వాటర్ ప్యూర్. ఉంటది అసలు చన చల్లగా బాగుంటది. ఇంకా అక్కడ కాసేపు వాటర్లో ఆడుకొని. మళ్ళీ రిసార్ట్ కు వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయామండి అయిపోయాక మళ్ళీ
మీరు తడిచారా వాటర్ ఫాల్స్ లో ఉమ్ ఫ్యామిలీ మొత్తం తడ అంటే నార్మల్గా అలో ఉంటదా వాటర్ లో తడవడానికి
ఆ అలో ఉంటదండి కానీ ఏమంటే ఆ సాయంత్రం అయ్యే కొద్దీ పోలీసు వాళ్ళు పంపిచ్చేస్తారు మిగతా టైం అంతా ఇంక మన జాగ్రత్తలో మనం ఉండి ఆడుకోవాలండి
ఓకే
తర్వాత బయటకొచ్చేసి బయట వాటర్ ఫాల్స్ లో తడి సి బయటకు వచ్చిన తర్వాత అక్కడ కార్న్ బే వేడి వేడిగా ఆ కార్న్స్ ఉంటే అవి తిన్నమండి
ఊమ్
ఇంకా బావున్నింది ఆ క్లైమే ఆ చల్ల క్లైమేట్ కి ఆ వాటర్ కి
ఉమ్
కాన్ కి
ఉమ్ చాలా బావుంటాయి ఎంజాయ్ చేసారు అనమాట
అవునండి
అంటే కొన్ని ప్లేసెస్ లో వాటర్ ఫాల్స్ కి అలౌ చెయ్యిస్టూ ఓన్లీ లుకింగ్ ఉంటాది ఇంకా అలౌ చెయ్యరు కదా ఆ ఓకే ఇంకా కూర్గు లో ఏమి ఫేమస్
కానీ మనం జాగ్రత్తలో ఉండాలండి చానా డేంజరే కానీ ఆ మన జాగ్ర త్తలో మనం ఉంటే బాగా ఎంజాయ్ చేయొచ్చండి పిల్లల్నందరినీ జాగ్రత్త
అవును అంటే ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయా ఒకటే వాటర్ ఫల్ అంతే
ఆ‌ అంటే మేం రిజార్ట్ దగ్గరలో ఉనింది ఇది ఒక్కటే అండి
ఓకే అంటే కూర్గ్ లో మీరు అది ఒక్కటే విసిట్ చేసి వచ్చారా
ఆ ఇంకా పక్కన వేరే విసిటింగ్ ప్లేసెస్ ఉన్నిందండి అంటే మాకు ఇంకా వాటర్ లో త చ్చామని ఇంక మేము మళ్ళీ రిజార్ట్ కెళ్ళిపోయి ఫ్రెష్షప్ అయిపోయామండి తర్వాత అక్కడ నుంచి కొంచెం అమ్మవారి గుడి ఉంటే అమ్మవారి గుడికి ఎళ్ళామండి ఆ టుర్ లో
అవును
ఇంక అమ్మవారి గుడికెళ్ళి అట్లా దర్శనం చేసుకొని అమ్మవారిని చానా బావునిందండి అమ్మవారితో అమ్మవారండి మహల్ లక్ష్మీ అమ్మవారు
ఓకే ఓకే ఉమ్ ఓకే కూర్గు లో కూడా విసిటింగ్ ప్లేసెస్ ట్లో కూడా దేవుడనే వాళ్ళు ఉన్నారనమాట
అవునండి
అవును ఫేమస్ ఏంటి అక్కడ
ఇవే అంటే ఇంక అది మొత్తం గుడ్లకి ఏం ఫేమస్ కాదండి అంటే గుడికేం ఫేమస్ కాదండి అది
టదు గదా
లే అదేమో అండి కానీ మేము ట్రెక్కింక్ అనీ ట్రెక్కింగూ వ్యూ స్పాట్సు, వాటర్ ఫాల్సు ఇవే ఎక్కువ ఉన్నాయండి అక్కడా.
ఊహు
ఊ కో అదేంది టీష్ స్టేట్స్ లాగా కాఫీ స్టెట్ ఉండిందండి మేం రిజార్ట్ లో ఉనింది అయితే పక్కనంత్ త వేరె అంటే కాఫీ సీడ్స్ వస్తాయి కదండి.
ఆ అవి ఎలా ఉంటాయి అంటే ప్లాంట్సా, ట్రీసా
షార్ట్ గా ఉంటాదండి ప్లాంట్స్ లాగా ఉంటది. ఇప్పుడూ ఆ వాయినాడులో అంతా ఉంటది కదదండి చూడ్డానికి ఒక స్టెప్. మీద ఒక్కటి ఒక స్టెప్ మీదా ఒక్కటి. అలా టీ స్టేట్లాగా కాఫీ స్టేటండి చానా ప్యూర్ రక కావాలి అంటే కొన్నం బయట దానికన్నా కొంచెం రీజనబుల్ రేట్కే దొరికిద్. ద్ది కానీ కొన్న్ ఆ అక్కడ తీసుకుంటే బాగుంటందండి కాఫీ టేస్ట్. ఆ సీడ్సు వాళ్ళే ప్యూర్ గా చేశిస్తారు.
బెస్ట్ అని అంటారు.
ఆ టేస్టు గూడ బాగుంటదండి అవి.
ఓకే అక్కా కూర్గులో ఫేమస్ ఫుడ్ ఏంటి.
కూర్గులోనా అండి అదేం అదీ కా ఆ మీరు మైసూర్ బోండా తిన్నారా అండి ఎక్కడైనా.
ఆ ఆ అవునండి
ఆ మైసూర్ బోండాలానే ఉంటది కానీ అది కొంచెం స్వీటు.
ఓకే ఓకే
ఆ అటు సైడ్ అదే ఫేమస్ అంటా అంటే అది చూడ్డానికి సిమిలర్ మైసూర్ బొండాలానే ఉంటదండి. కానీ మైసూర్ బొండా గాదు.
ఊ
ఇంకా అదే ట్రెక్కింగ్స్ స్పాట్స్ అన్నీ బాగుంటదండి క్లా ఎట్ కానీ ఎక్కాలండి ఒకా మాక్సిమం ఒకా సెవెన్ ఎయిట్ కిలోమీటర్స్ ఉంటది. అవన్నీ తు లేదండి పిల్లలమే ఎళ్ళాము. ట్రక్కింగ్ కీ పేరెంట్స్ ఎవరు రాలేదండి పిల్లలే ఏళ్ళాం. అంటే మేం రెజార్ట్ లో ఉన్నాం కాబట్ట్. టి ఆ రిజార్ట్ లో ఉన్న వాళ్ళు ఇనిషియేట్ తీసుకొన్ పిలుచుకెళ్తారండి.
ఓకే ఓకే అద్ అదైయితే బెస్ట్ లేండి ఇప్పుడు పేరెంట్స్ ఎక్కాలి అంటే. కొద్దిగా ఇబ్బందిగదా వాళ్ళు ఎక్కగలర్ మధ్యలో ఆగిపోతరు సో. ఆ పిల్లలైతే ఎంజాయ్ చేశేశీ వస్తార్ అనమాట.
అవును వాళ్ళు పిలుచుకెళ్ళి పిలుచుకొస్తారు వాళ్ళే దగ్గరుండి.
హ్మ్ బెస్ట్ అండి
ఇంకా మీరెక్కడెక్కడెక్కడ తిరిగారండి.
ఆ నేను ఇట్లా కేరళా వెళ్ళాను దాని తర్వాతా. ఇంగా ఇక్కడ దగ్గరలో ఉన్నా గుడిలికి తిరిగానండి ఇంకా దూరం అయి తే ఇంకా తమిళనాడులో అరుణాచలం వెళ్ళానూ. తిరుమలా ఇలా వెళ్ళాను అండి.
అరుణాచలం ఎలా ఎళ్ళారండి
మే అరుణాచలం నార్మల్ గానే ఎళ్ళామండి. మీరు మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి. ఫేవరెట్స్ట్
నాకు అలా ఏమి ఉంటదండి నేను ఏమి మంచి ఎంత ఫుడ్డి కాదు కానీ ట్రావెల్ చేయాల అనేది నాకు చాల ఇష్టం
ఓకే అంటే మీరు ట్రావెలింగ్ చేయాలనుకుంటున్నారా ఫ్యూచర్ లో
అవునండి
మీరు జాతరలు ఇలా ఏమి విజిట్ చేయరా
ఏంటండి
జాతర జాతర
ఆ అండి మా ఊర్లో శివరాత్రికి చేస్తారండి జాతర పన్నెం రోజులు చేస్తారు
ట్వల్ డేస
అవును హనుమాన్ జయంతి తికి శివరాత్రికి మాత్రమే అండి మా ఊర్లో తిరనాలు జరుగుతాయి హనుమాన్ చాలీస్ కంటే ఒక్కటి ఆర్ ఒక రోజు జరుగుతదంటే శివరాత్రికి అండి పన్నెండు రోజులు జరుగుతది మా ఊర్లో
ఓ ఊ ఇంకేంటండి
ఇంకేంటండి మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటండి
ఆ నా ఫేవరెట్ ఫుడ్ వచ్చి చికెన్ అండి చికెన్ ఫ్రై ఆ ఇంకా టిఫిన్స్ లో వచ్చి దోశ
ఆ అండీ
ఇంకా స్నాక్స్ లో అన్ని స్నాక్స్ తింటానండి మంచిగా మీరు
నేను నాకు టిఫెన్స్ లో దోస అంటే ఇష్టం అండి
ఊ
ఇంకా పన్నీర్ వాటిలతో చేసేవి కూడా నచ్చతది స్నాక్ స్ అంటే ఎక్కువ గోబీ మంచూరియా ఇష్టం కానీ మేమున్నల్ మేమున్న లొకేషన్ లో మాకు అవి అవైలబుల్ లేదు కాబట్టి పానీపూరి తింట అడ్జస్ట్ అవుతా ఉంటామ అండి
వెస్ట్ ఆ ఊ సరే అండి సర బాయ్ అండీ
ఆ అండి బాయ్